హలో
ఏం చేస్తన్నావ్
ఏం చేయలేదు నువ్వేం చేస్తాన్నావు
నేన్ కూడా ఏం చేయలే తిరుగుతా ఉన్నా తినేసి వొచ్చి
తిన్నావా
ఆ తిన్న
ట్లా జరుగుతాన్నాయి ఏ నాది కొంచెం వర్క్ పని ఉంటే చేస్తా ఉన్నాను
ఏం పనుంద అమ్మా నీది సపరేట్గా నీ కంటు పనుంద
ఎం లేదో కొంచెం రాసుకునేది ఉంటే రాస్తా అన్న
ఆహా ఫోన్ లో చూసా
ఉ అవును
ఆహా మె బ్యాక్ పోకు హలో బ్యాగ్ పోద్ కట్ అయిపోద్ది
ఓకే
ఆ ఇంకా ఏం చేస్తన్నారు ఈరోజు మా క్లాస్ లో సో మా క్లాస్ చార్ది బర్డే కేక్ కటింగ్ మ క్లాస్ ఇన్చార్జ్ హా మొన్న స్నాప్ పెట్టినగా
ఆ
ఆ అయింది
మీరు సెలబ్రేట్ చేస్త
అండ్ బర్త్డే కేక్ కట్ చేయించున్నాము
ఆ
డబ్బులు బొక్క ఊరికే ఫోటో అమ్మ మేము అనుకున్నాం మాకు మించి ఆయన ఫోటోస్ పిచ్చి బ ఫటోస్ ఆ ఇడున్న మాకు మించి ఫొటోస్ పిచ్చే ఆయనకి వీడియోస్ మేం అందరు నిలబడుకున్నాం సార్ ఫోటో అంటే ఎవరైనా అయితే ఒక్క ఫోటో తీసుకుంటారు కానా అయినట్ట కాదు ఇటు నేను నడిచస్తే ఒక వీడియో తీసుకోండి నేను కూచుంట ఒక వీడియో నేను కూర్చుంట ఒక ఫోటో మనకు మించ చ్చి నేను మీప్పుడు నేను నడిచేస్తాను మీ అమ్మాయిలందా నిలబడుకుంటాను నేను మధ్యలో నేను నడిచేస్తాను మీ సైడ్ ఇయ్యాండి ఒక వీడియో
సార్కి చాలా తెలివి ఉందే
అ నేను నే ఇట్లా ముంద నుంచి నడిచేస్తను సీట్లో చైర్ లో కూర్చున్నపుడు అందరు గట్టిగా అరచండి ఆ
సార్ బాగా ఫాలో అయితనాడు ట్రెండ్ని
అవును ట్రెండ్ ఫాలో అవుతాడు ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన అసలు ఫ్యాకల్టీ లాగే బిహేవ్ చేయడు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు తెలుసా
మాకు అట్ల ఒక్క ఫ్యాకల్టీ కూడా లేరు మా ఫ్యాకల్టీ అందరూ అరుస్తారు ఆ జరిగింది
నేను చూస్తి ఇన్స్టా లో ఆశు అప్పుడు
మార్చ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రావాలంటే రావచ్చు ఎనిమిది వందలు కట్టి
ఏంది మీది మీది ఎవరితే నాకు ఐడి కార్డు ఇయ్యాండి వేసుకుంట అంతేగా
వేసుకోవచ్చు కానీ ఎవరికి ఇచ్చేది మా వాళ్ళందరూ వస్తారు
ఆ ఎవరో స్థానరు చీఫ్ గెస్ట్లు
ఈసారి ఎవరుొస్తున్నారు ఇంకా చెప్పలా చెప్తారు ఎప్పుడొస్తారో మమ్మల్నియితే ఈసారి డిసైడ్ చేయ్యనివ్వరు ఈసారి ఎవరొస్తారో తెలియదు ఇప్పుడే చెప్పరు ఇంకా చేస్తా ఉన్నారు
ఆహా మ్మ్మ్
మీద ఎట్లా జరిగా అన్వల్
ఇ వరస్ట్ కొంచెం పర్లేదు గానీ పుడ్డు గాని ఏదైనా గాని కానీ ఈసారి మాత్రం ఫంక్షన్ హాల్ సూపర్గా ఉ న్నింది ఫుడ్డు బాలేదు అసలు ఊరికే తొమ్మిది వందల ఘట్టినం అనిపించింది. ఏంది బిర్యానీ చెప్ నే ఏం ఫొటోస్ తీసుకోల ఇంకా నాలంగా అలా దాంట్లో ఉన్నాయి కదా హాఫ్ సారిలా లో ఫొటోస్ అనేసి నేనుఏం ఏం తీసుకోలే ఒక్క ఫోటో కూడా తీసుకోలే
ఉ
ఎందుకు ఒకే డ్రస్లుయిన ఫొటోస్ అన్ని అబ్ బా ఎందుకు మే ఒకే డ్రెస్ లో ఎన్ని ఫొటోస్ అని ఇప్పుడు దాంట్లో ఉన్న ఓ యమ్మ చాలా ఉన్నాయి దాంట్లో ఫొటోసే
వేరే తెసుకోవాల్సింటివి
ఆ ఈడేం చేసినడు తెలుసా వీళ్ళు కొత్తగా అప్పుడుకప్పుడు పోయి షాపింగు చేసి మూడు వేలు నాలుగు వేలు వేలు పెట్టుకొని దాంట్లోకి సెట్ అయ్నావి అన్నీ తెచ్చుకున్నారు. ఊకే ఎందుకు మే ఇప్పుడు నేను ఏం కొనలే అసలు ఒక్కటి కూడా కొనలే అతనుంచి లంగా ఓనే అవన్నీ తెప్పించిననా ఇంకా జ్యువెలరీ సెట్ జ్యువలరీ సెట్ హ అది గాదు జ్యువెలరీ సెట్ అవ్వలేదునేసి వేరే దేసుకున్నా వేరే పాపతో ఏమో ఒక ఫోటో తీసుకునిండల్లమే అభి తో అదింది అంతే ఇంకా మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉందిలే
ఉ
ఆయ మీతో ఒక ఫోటో ఏమో తీసుకున్నా అంతే ఇంకెవ్వరు అసలు అవి ఫొటోస్ తీసుకోవాలిఅనే ఇంట్రస్ట్ కూడా లేదు నాకు ప్పు
ఒకసారి అడ్రస్ లో ఫోటోలుంటే మళ్ళ తీసుకోలేము
ఉ ఒకసారి ఇప్పుడు దాంతోతోటిటు ఉన్నాయి నా దగ్గర తెలుసు కద ఇన్ని ఫొటోస్ ఉన్నాయి దాంట్ మళ్ళీ ఎందుకు తీసుకున్నా ఇవ్వన్నా డిలేట్ ఏడా లేకుంట అవన్నా డిలీట్ చేయాలా తీసు తీసుకోకుండా ఉంటే అనేసి ఇంకా నాకు కూడా నచ్చలేదు ఆ ఇంకెట్నో రంజాన్ కి తీసుకుంటాం చాలా ఫొటోస్ తీసుకుంటాం ఇంగ రంజాన్ కి
ఉం
ఆ డ్రస్ లోని శారీలోని ఎందుకు వురికే అని ఫోటోస్ అన్ని ఈసారి ఇద్దరం కలిపి వాడితో తీసుకుందామ్మే ఫోటో
ఉం తీసుకున్నమ్
ఊ అయితే అదే అనుకున్నాను ఈ సార్ వాటితో ఫోటో తీసుకోవాల నేనుని
వాడు మనకు ఫోటోలే తియడు వాడితో తీసుకుంటాం దా ఊ
నిజంగా కొందరు తమ్ముళ్లు ఎంత బాగా తీసుకుంటారు బాగుంటారు ఈడున్నాడు ఎందుకు ధర ఉన్నాడు.
అవును ఆ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు కూడా అంతే బాగా చూస్తుంటారు. అంట
ఎరు
మా ఫ్రెండ్స్ వాళ్లు తమ్ముళ్ళు అన్నోళ్ళు
ఆ పేరుకు మాత్రం ఉన్నాడు తమ్ముడు
అంతే మడం
ఉం
అంతే వాడు
ఉం
ఇంకేప్పుడు మీకు ఎగజామ్స్
ఇప్పుడే కాదు మేమ్మ ఇంకా జులై లో మాకు ఎగ్జామ్స్
హ్మ మాకు నెక్స్ట్ మంత్
టూ టూ టూ వన్ టూ వన్న టూ టూ నా
టూ టూ టూ టూ
వోడమ్మా ఏంది మే మాకు ఇప్పుడు త్రీ టూ జరుగుతాఉంది జులై ఎన్ని డేస్
టూ మంత్
ఏప్పుడు మే జూన్
ఉ మే జూను జులై మళ్ళ ఎప్పుడు హాలిడే యాట్కన్న పోయి చెయ్యాల్ల మేము
మే పదహారు నుంచి జులై పదహారు వరకు రెండు నెల్లు
హ్మ్
మాకే సార్ మాట్లాడుతా అన్నాడు ఏం చేస్తాడో ఏమో మాట్లాడితే పోతాం లేక
యాట కన్నా పోయి చేస్తే తెలుస్తుంది
ఈ సారీ ఇంటికాడమో రెండు నెల్లు ఉండనుగానీ ఏదో ఒక దాన్ మెడికల్ స్టోర్ లోకన్నా పోయి వాట్ ఇస్ వాట్ అన్న నేర్చుకుంట డ్రగ్స్ గ్స్
హ్మ్ అవును
ఊరికే ఎవరు రెండు నెల్లు ఇంటికాడు ఉంటారమే
అంటే యాడన్న పోయి నేర్చుకుంటే మనకి నాలెడ్జ్ వస్తుంది అది ఎప్పుడ్ ఏమన్నా పనకి వస్తుంది మన్న నేర్చ్
మొన్న మీరు పోయిన్నారు కదా ఇండస్ట్రిట్యూర్ కి
హ్మ్
మాకు మాకు కూడా నెక్ట్స్ మాక్ కూడా ఏమో ఎంత కట్టి పోయినారు
ఫైవ్ ఫిఫటీ
ఆహా మా కూడా మొన్న మా సీనియర్స్ ని పిలుచుకోని పాయింట్రీ వన్ మంత్ ముందు ఏడు తిరుపతిలోన తిరుపతి దగ్గర రేనుగ్ గుంటానో ఏదో తిరుపతి దగ్గర ఏదో పోయినార్ వాళ్ళ కూడా ఏం చూపిలేదంటే అంతగా పొద్దున్న పోయినార్ సాయంకాలనికి వచ్చినారు ఈడ పోయిసరికే వాళ్ళు తొమ్మిది అయింది ఈడ స్టార్ట్ అయ్యే సరికి హ్మ్
రికాడ్లు చానా ఉన్నాయి రాసే
మా కూడా ఉన్నాయి మా నేను కూడా తెచ్చుకోవాలి ఈసారి ఇంటికొస్తే నోట్స్ లు రాస్కోళ్ల అంతగా ఎవరూ తినమనరు ఫుల్గా కడుపు పట్టకుండా
ఆ ఇచ్చేస్నారు ఎంత టైమ్ ఇప్పుడు
ఇనిమిది ఐదు
ఆ చూస్కో
అబ్బా నీ ఏండ్లు కాయలె ఆడ హలో
హ్మ్
ఎండల్ ఎండల్ కాయలే
ఉహ్మ్ మే ఏం కొన్నాం నిన్న షాపింగ్ చెప్పు
జస్ట్ ఒక టాప్ టాపు చట్లు అట్లా ఇంటివి మామూలు యేసుకుంటా మనం తీసుకుంటం మీరు పీసి తీసుకొని మనం మామూలుగా పీస తీసి తీసుకొని కుట్టిచ్చుకుంట మే అట్లాంటిది
ఆ ఆ ఎంత పడ్నాయ్ ఎంత పన్నాయ్ మే అంటే అంతే అంటావు
ఆ ఏంది ఒక్కొక్క డ్రెస్ ఇప్పుడు ఒక డ్రెస్సు త్రీ ఫిఫ్టీ ఇంకొక డ్రెస్ త్రీ హండ్రెడా
మ్మ్
అమ్మ మేమ్ అంత రిచకిడ్స్ కాదులేమ్ మమ్ ఇం కొనలేంలేమ్మా ఒకవేల దీంట్లో డబ్బులు వస్తే దీంట్లో కొన్నాం ఒక నాలుగు జతులు కుర్తా కుర్తీ సెట్లో కుర్తా సెట్ల కొందం
నేను అట్లాంటి తీసుకున్నామని ఉడియా
మరి కొనుక్కోవచ్చు కదా కొంచెం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చూపిస్తున్నాయి ఆన్లైన్ సర్లే టెన్ అయింది పదకొండు అయింది హ్మ్ బాయ్